ఆ హాలి
నేను రీసెంట్ గా కేరళ ఎళ్ళినప్పుడు అక్కడ నాకు వింత సంఘటన జరిగిందండి
అండి ఏం సంఘటన అండి మేము గూడ తెల్సు కుంటంగా చెప్పండి
శబరి పోయినప్పుడు అంటే మాక్సిమం ఇట్లా గుట్టలు లెక్క ఉంటే మూడు గుట్టలు
అవునండి
ఒక గుట్ట అయిపోయింది ఇంకో గుట్ట ఇట్లా ఎక్కుతే మా మా బ్యాచ్ తోటి నేను విడిపోయినా
ఆనింది
విడిపోయి నేను సపరేట్ అయిపోయినా అంటే నాకు కోసేపు మొత్తం అర్థం కాలే అండి ఒక మల్ల గంట గంట పెన్న తర్వాత మా వాళ దూరికి వెళ్ళ అండి
అవునా అం అయ్యప్ప స్వామి ఉన్నారండి
మస్తు మంది ఉంటనండి అది అక్కడ చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు వేస్తారండి మాల
అవునండి అయ్యప్ప అటు కేరళ సైడ్ బాగా మంది చిన్నపిల్లలు వేస్తారండి బాగా అయ్యప్పని నమ్ముకుంటే మనకు మంచి జరుగుతదండి దాని ఆ అనుకూలంగా నిస్టగా ఉంటే మంచి జరుగుతుంది లేకుంటే జరగదండి మా అయితే జరిగిందని ఇష్టగ్రం ఎందుకు అంటే మా పాప పాప ఉుట్టారని మా హస్బెండ్ ఇరుముడి కట్టిండండి ఒక పాప పుట్టిందండి
అవునా ఇరుముడి గట్టిండ్రా
అ అంటే వాళ్ళకి తెలిసయినా ఒకనా మాాల వేసుకుంటే అక్కడ బియ్యం పోసిందను ఇరుముడి గట్టంగా
ఆ
అట్లా ఆ టై లో ముక్కుంద మీ మాకు కూడా పాప పుట్టాలండి అయ్యప్ప ద దేవుని దైవాాల మా పాప పుట్టిందండి
ఆ
లక్ష్మీదేవి దానికి సంబంధించిన పేరు పెట్టుకున్నామ అండి వేదశ్రీ అని అంత మ స అ
ఆ
తర్వాత కనబడ్డా ఆారంండి
అడదెంగాల
అని అంటున్నావు కదా నక వాళ్ళు మళ్ళ కలిసిిన
ఆ కలిసి కలిసిలా అండి
పదివుని సత్య ముడిగాలాడిదంది త మరు గలిసలు
ఆ
గు ద ద కదండి ఫర
ఏంగ ఉన్నప్పుడ
అ మా అబ్బలు కూడా కోలుకుందాండి శబరిమల వెళ్ళాలని కానీ ఎప్పుడు అయ్యప్ప దర్శనం ఉందో తెలియదండి
వెల్ల మండి
అదే అదేతారు అంత సి దండి
బాగుంటది అక్కడ లొకేషన్ ఎంత మంచి ఉంటుది ఇ కానీ ఫుడ్డు తినలేడంండి మీ హస్బెండ్
నోడయితేది
కొబ్బరి నూనెతో వేస్తారు ఫుడ్ మొత్తం కొబ్బరి నూనె